హలో వినిపిస్థాంది.
తుందా ఆ వినిపిస్తుంది మీకు
ఆ మాకి వినిపిస్తుంది.
ఏం చేస్తున్నారండి.
ఊరికే ఉన్నానండి మీరు
మేము ఊరికే ఉన్నామండి తినేసి చల్లగా గాలోస్తుంటే బయట అలా వాకింగ్ చేస్తూ ఉన్నామండి.
ఆ
చం చల్లగా గాలి వస్తుంటే బయటలా వాకింగ్ చేస్తూ ఉన్నాము.
లావున్నారా మీరు
మీరు ఆ
అంటే వాకింగ్ చేస్తా ఉన్నారంటే లావున్నారేమో అని
లావేం లేమండి జస్ట్ తినింది కాసేపు తిన్నాం కదా వెంటనే పడుకుం న్టే బాగుండదు కదా ఆ అలా వాకింగ్ చేస్తే బాగుంటదని లావుంటేనే వాకింగ్ చేస్త రాండి. హెల్దీ హెల్దీ కోసం కూడా చేస్తారు వాకింగ్ రన్నింగ్ అలాంటివి.
ఇప్పుడు హెల్ది కోసం ఎవరు చేస్తార్లేండి. బరువు లావు తగ్గించి చూస్తా అంతే
యూ చల్లగా గాలి వస్తుందని గాలి కోసం తిరుగుతున్నాం బయట సమ్మర్ కదా ఇప్పుడు ఇంట్లో ఎక్కువ వేడిగా ఉంది
అవును అవును అండి మా ఇంట్లో కూడా చాలా వేడిగా ఉంది
ఉహ్
కానీ ఇంకా తప్పదు కాబట్టి మాకు నీలాగా మిడ్డీ లేదు కాబట్టి మేము ఇంట్లోనే ఉన్నాం
మాకీ పర్లేదు అండి ఓపెన్ ప్లేస్ లో ఉంది మా ఇల్లు కొంచెం
ఓ ఓన్ లేండి గాలి చాలా బాగా వస్
గాలి బాగా వస్తాది
మాది అలా ఎమ్ లేదండి మాది బేబ్ తులసి చెట్టు సో కాబట్టి గాలి ఏం రాదు ఇంక ఉడక వేస్తుంది అలానే పడుకుంటాం అలవాటై పోయింది
అవునండి మనకి అలవాటు పన్నాం అంటే ఇంక అట్ల నే అలవాటుగా అడ్జస్ట్ అయ్యి ఉంటాం
ఆ కొత్త వాళ్ళకి వస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది
వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మనలాగే అడ్జస్ట్ అయ్యి అయ్యే వాళ్ళ అయితే ఏం ప్రాబ్లం ఉండదండి
ఆ అవునవును
యూ ఫస్ట్ మనము అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఎక్కడ ఏ సిట్యుయేషన్ అయినా
వండి ఆ సిట్యుయేషన్ వస్తే ఇంకా ఆటోమేటిక్ గా మనమే అడ్జస్ట్ అయిపోతా ఉంటాం
యూ మాకి కూడా ఇల్లు మాది ఇల్లు అయినా కానీ చాలా వేడిగా ఉంది అండి ఇంట్లో ఉండడానికి అవ్వట్లేదు
ఏసీ పెట్టించుకోండి అంతే కదా
ఏసీ పెట్టించుకునే అంతా లేదండి విండోస్ ఉన్నాయి ఏసీ అన్ని క్లోజ్ లో ఉండాలి కదా మాకు అలా లేదు క్లోజ్ చేయడానికి ఏది మొన్నా కు కూలర్ కొందామని వెళ్ళాము షాప్ కి కానీ చాలా కాస్ట్ చెప్పేసరికి వచ్చేసామండి రిటర్న్
ఎండాకాలంలో వెళ్తే వాళ్ళు రేట్ ఏ చెప్తారండి అ ముందే ఒక్క నేల సమ్మర్ ముందే కొనుకున్ అంటే అప్పుడు రేట్లు కొంచెం తక్కువ ఉన్ ఇప్పుడు ఎలానో మన నీడు ఉంటుందని వాళ్ళు రేట్లు పెంచేస్తా ఉంటారు
ఆ యూ మాకి బజాజ్ లో ఒక కార్డ్ వచ్చిందా అలా ఈఎంఐస్ కి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము ఆ కార్డ్ యూస్ చేసి కానీ ఉహ్ సెట్ అవ్వలే అండి
అవునండి చాలా రేట్లు ఉంటాయి ఇప్పుడు
చాలా కాస్ట్ ఉన్నాయ్ డి ఫ్రిడ్జ్ లు అలానే కాస్ట్ ఉన్నాయి కూలర్స్ అలానే కాస్ట్ ఉన్నాయ్ అండి
ఆ ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోతాయి అవి
ఉ
సమ్మర్ కాబట్టి సో మీరు ముందే కొను పోవాల్సి ఉంటుంది అంటె కొనుక్కుంటే కొంచెం రేట్ తగ్గు తా ఉంటాండ గాట్టి మనమేం జేయలేం మనకి వేరే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఎంతైనా
ఆన్లైన్ లోన ఆర్డర్ పెడదాం లే చూసి కాస్ట్ తక్కువ ఉన్నాయేమోని చెప్పేసరికి మా హస్బెండ్ ఇంక షాప్ లో నుంచి వచ్చేసాము వచ్చాక మరి ఆన్లైన్ కుడా సర్చ్ చేయలేండి బిజీగా ఉండి చూడాలి రేపు మన్నాడొ చూసి ఆర్డర్ పెట్టుకోవాలి
ఆ పెట్టుకోండి తొందరగా మరి అవి గాని రేట్లు పెరిగిపోతాయి ఆఫర్లు ఉంటాయి ఇప్పుడు మరి ఆ ఆఫర్ లేకపోతే
ఫెస్టివల్ ఏం లేదు గదా దివళి ఉ దసరా అయితే ఆఫర్లుంటాయ్ ఇప్పుడేం ఆఫర్స్ లేవ్ ఏవి
ఆ ఏముండవు ఈ క్రెడిట్ కార్డు అవి కొన్ని కార్డులు యూజ్ చేస్తే సో టెన్ పర్సెంట్ అయినా తగ్గుతుంది సో
ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయినా యూస్ చేస్తే ఏదో మనకి డౌన్ పేమెంట్ కూడా కొంచెం తక్కువ వస్తుంది అని చెప్పి చెప్పారు
ఆ అవును ఇప్పుడు కాడ్ల వల్ల చాలా యూజ్ ఉంది కాబట్టి ఇంకా అలానే చేయలిం మీతో ఎక్కువ బడ్జెట్ లేదంటున్నారు కాబట్టి సో అలా చేస్తే అమౌంట్ కొంచెం తగ్గుతుంది మనకి కొంచం రిలీఫ్ గా ఉంటుంది
అయినా ఆ కూలర్ కంటే టెరస్ పైన వెళ్ళి పడుకుంటే చల్లగా నిద్ర వస్తదండి
ఆ అది చాలా మేలు పైన నాచ్చురల్ గా నేచర్ నుంచి వచ్చే గాలి చాలా బాగుంటాయ్
ఆ మేము అలానే పడుకుంటాం అండి చాలా వేడి అనిపించినప్పుడు ఇంట్లో టెర్రస్ పైకిపోయి
ఆ అలానే పనుకోండి ఎందుకంటే ఈ సమ్మర్ అంతా అలానే అనిపిస్తుంది కాబట్టి సో అలా పను
మ మా ఇంటికి చుట్టుపక్కల గుడా ఇల్లులు ఏవి లేవండి అటాచ్డ్ గా అట్లా కొంచం అన్ని డిస్టెన్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇల్లులు కాబట్టి ఏం డిస్టబెన్స్ కూడా ఉండదు
ఆ అది చాలా బెటర్ ప్రశాంతంగ ఉంటుంది బాగా పనుకోచ్చు పొద్దున్నే ఎవరు లేపరు పక్క నింటి వాళ్ళు సౌండ్ చేయరు బాగా పను
ఒకసారి అలా డిస్టర్బెన్స్ ఏమి ఉండదండి.
ఆ అదే అట్లయితే చాలా బాగా ఉండొచ్చు అన్
ఊ కానీ టౌన్ లో అంటేనే వెళ్ళండి పల్లల్లో వచ్చినంత కూల్ నేచర్ రాదు. టౌన్ లో
ఆ అవును టౌన్ లో ఎక్కడ ఉండయండి. చెట్లు ఉండవు ఏముండ అవ్ య అన్న ఇండ్లులే ఉంటాయి కాబట్టి గాలినేది ఉండదు ఆ పల్లెటు టూర్లో అయితే చెట్లు ఎక్కువ ఉంటాయి. పంట పొలాలు ఉంటాయి. సో దాని వల్ల చల్లగ ఉంటుంది కొంచ
చల్ల గాలి వస్తదండి కానీ మార్నింగ్ బాగా పడుకొ ము నిద్దరవస్తాది అన్న కూడా అలా పడుకోవడానికి ఉన్ కుదరదండి. మాకి లేవల్ల వంట చేసుకోవాలా, రెడీ అవ్వాలా, తీసుకెళ్ళాలి.
ఇంకా అంతే అండి మంచి జీవితం అంతే అం అందరికీ అంత అలానే ఉంటుంది. రెస్ట్ తీసుకోలా ఎప్పుడు పనుకోలా ఎక్కువసేపు అని కానీ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉండవు కద ద
అవునండి హూఉ మకీ ఫెస్టివల్ అయినా కూడా ఫెస్టివల్ అయినా కూడా లీవ్ లేదండి ఆఫీస్ వర్క్ ఉంది రేపు
అంతే అండి ఒకరి కింద పని చేేస్తే ఇంకా వాళ్ళు చెప్పినట్లే చేయాల
అవునండి మా హస్బెండ్ కూడా ఎప్పుడు అలానే అంటూ ఉంటాడు జాబ్ స్ అంతా ఎప్పుడు ఇంతే మనకంటే ఒక ఓన్ బిజినెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఒకరి దగ్గర వెళ్ళి పని చేసినట్టు ఉండదు. అని చెప్పి ఎప్పుడు అ ఫీల్ అయితా ఉంటడు
ఆ అది నిజమే కదండి మామ్
మా హస్బండ్ కి జాబ్ లో వర్క్ ప్రెజర్ ఎక్కువ అనిపించినప్పుడు అలా ఆలోచిస్తా ఉంటాడు.
ఆ అంతేలేండి. ఇప్పుడు మనకి వేరే వాళ్ళ కింద చేస్తే ఫెస్టివల్ అయినా వెళ్లాల్సిందే. అదే మన ఓన్గా అయితే మన పెట్టుకోకపోయినా ఏం కాదు.
ఊ ఏం చేయలేమండి. మనం ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మనకి కొంచెం అమౌంట్ కావాలి. అమౌంట్ ఊరికే రాదు కదా. స్టార్టింగ్ లో ఏదో ఒక వర్క్ జాబ్ చేయాల్సిందే.
అవునవు స్టార్టింగ్ లో ఏదో వర్క్ చేయల. అడ్గులతో చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి బిజినెస్. ఒకేసారి అప్పులు చేసి పెద్దగా పోతే
ఫస్ట్ ఏం మన ఎడ్యుకేషన్ అయిపోగానే మనం ఏమి ఏం చేయకనే డైరెక్ట్ బిజినెస్ బిజినెస్ అంటే కాదు. ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేస్తేనే ఆ జాబ్ కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చేస్తేనే
బిజినస్ చేయాలంటే మనం అప్పు చేయకుండా మన సొంత డబ్బులతోనే చేయాలి స్టార్ట్ చేయాలి ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనకి ఏం కాదంటే
అ మీకు కూడా బిజినెస్ చేయడం ఇష్టమా జాబ్ చేయడం ఇష్టమా అండి
నాకి బిజినెస్ చేయడమే ఇష్టం అండి ఏమంటే డబ్బు లు లేవు కాబట్టి జాబ్
జాబ్ తప్పదు జాబ్ కన్ఫర్మ్ గా చేసుకోవాలి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీల బాధలు అన్నీ ఇంతే అండి
అంతే అండి ఒకరి కింద పని చేయాల్సిందే మనం మన కంటు సొంతంగా ఏముండవు ఆశలున్నా కళలున్నా అవి మానుకొని మర్చిపోయి పని చేయాలి అంతే
మన మనకి ఏదైనా అర్జెంట్ పని పన్నా ఏదైనా పన్నా మనం వెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా అదే మన ఓన్ బిజినెస్ అయితే షాప్ ని క్లోజ్ చేసైనా ఏదైనా మన బిజినెస్ ఏదైనా దాన్ని క్లోజ్ చేసుకోనైనా వెళ్ళిపోతాము
అంతే అండి అదే చెప్తున్నా కదా మన చేతిలో ఉంటుంది మన బిజినెస్ అయితే వేరే వాళ్ళ అయితే ఇట్లా ఫెస్టివల్ కైనా వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే
ఆ తప్పదండి లైఫ్ లో అన్ని ఇంతే
అంతే అండి ఇంకా
ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు వస్తందండి దానికోసం వెయిట్ చేద్దాం
వెయిట్ చేద్దామండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇంక పనుకుంటాను మీరు వెళ్ళి పనుకొండి
ఓకే అండి
ఆ సరే ఆ బాయ్